వ
ఏం లేదు టీవీ చూత్త
బావున్నావా
హ్మ్ బావున్నాను నువ్వు బావున్నావా
హ్మ్ బావున్నా మమ్మీ వాళ్ళు అందరు బావున్నారా
ఆ లేదు నేను హాస్టల్లో ఉన్న
అవునా
బానే ఉన్నారు వాళ్ళు కూడా
ఊహూ ఎగ్జామ్ అయిపోయిందా మరి
అట్లే ఏం చేయడో వాళ్ళు ఇస్తున్నారు
అయ్యా మీరు హైదరాబాద్కి వెళ్ళి సెవెన్ మంత్స్ అట్లా అవుతుంది కదా ఇంకా ఎగ్జామ్ రాయలేదా
ఏమో ఏమో ఎగ్జామ్ పేపర్ హార్డ్గా వస్తుందని పెట్టట్లేదు
అవునా మరి అడగకపోయారా ఒకసారి రాస్తాం సార్ మేమని హార్డ్ వచ్చినా కూడా మళ్ళీ ఎప్పుడైనా రాయాల్సిందే గదా మరి ఇన్ని మంత్స్ వెయిట్ చేయడం కన్నా
రాద్దాం అనుకున్నా గానీ వాళ్ళు మా అంతకు ముందు రాసేటోళ్ళు కొంతమంది ఉన్నారని వాళ్ళ ప్లాట్ బుక్ చేసారు ఆల్రెడీ వాళ్ళకి పెట్టిన తర్వాత పెడతామ అని చెప్తారు మరి
అ నవవిల్ రాసీరా రే మీ ఫ్రెండ్స్ ఉంట్ర రా ఎవరు ఎవరు
ఆ వాళ్ళ ఆశలు కొంతమంది
అఓ అవునామ్ మీ ఫ్రెండ్ ఎక్కడ ఉంది
మా ఫ్రెండ్ ఇంట్లో ఉంది
ఆ బాగుందంటగా
మనం
తిన్నవా మరి పట్టన్న
తన్నా చికెన్ బట్టర్
అవునా సండే కదా ఈ రోజు కే మ రంజాన్ క ఇప్పుడెల్ తన్నా మరింటి
వెళ్ళాలి ఏటింటి వెళ్దాం అనుకుంటాను
ఎయిటీన్కా
ఆ
ఫుల్ ఎంజాయ్ చేస్తారు వచ్చదా రంజానికి మంచిగా హలీమా బిర్యానీ సీమయా
చేయాలిగా మరి ఒ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది పండి ఆ మాత్రం చేయకంది
అ అవును ఎట్లా మంచిగా మార్నింగ్ వేసి నమాోజ్ వసుకొని తినేస్తారు అంతే కదా
నమాజ్ చేసుకు క్షేమ వేసుకుంటాం అన్నీ వేసుకుంటాం నమాజ్ వేస్తూ ఇంపార్టెంట్గా నమాజ్ అయిపోతే పండుగ అయిపోయినట్టే ఏముంది ఇంకా
ఇప్పుడు డైలీ మార్నింగ్ ఫోర్కిి లేేస్తారు కదా అట్లానేమో ఆ రోజు కూడా మార్నింగ్ ఫోర్కిి లేసి ఫ్రెష్ అప్ అయ్యేసి నమ్మో చేసుకుంటా
లేదు వట్కల్లా అట్లా ఉంటుంది నమాజు ఆ రోజు డిఫరెంట్ ఆ రోజుది ఉన్నట్టు ఉండదు
అవునా మంచి అందారు వస్తారు చుట్టాలు మంచి వైబ్ ఉంటదిమగ ఇంట్లో చుట్టాలు వస్తారు మంచి బిర్యానీ కమ్మగారిన వచ్చి అరమ్దా వ
ఫుల్ ఎంజే అంటారు నే రేపు డ్రెస్ కొనుక్కున్నాను చూస్తాను పోవాలి ఒకటి
ఇక్కడ బాగుంటాయి అంటగా మీరు పేర్లో డ్రెస్సెస్ వెళ్ళకపోనా వెళ్ళి తీసుకో
పోను సాయంత్రం మూలము దూర్కున్న మరి
ఆహా ఇప్పుడు ఆఫర్స్ ఏమి ఉండవు అనుకుంట కదా
ఉట్టాయి గానీ ఏో మరీ పట్ట పరు లేదను
అంటే రేరింగ్ గారు రంజాన్ కార్లో ఆఫర్స్ ఏమి పెట్టారు కదా ఎక్కువ
రెడ్ద్దూరు రంజాన్ ననీ ఇబలే కనుకుందాం దుకా అంత వర్త ఏమది
అ ఇంకా ఏంటిో అభిష ాలు ఏముంది ఖాళీనే కూర్చున్న హాస్టల్ అనే ఉన్నా నేను కూడా తిన్నా ఫ్రెండ్ వస్తే బైక్కి వెళ్ళి వచ్చిన ఇంతకుముందే అట్లా వెళ్ళేసి తిరిగేసి కొంచెం మాట్లాడి జ్యూస్ తాగిన నేను ఉన్నా ఫ్రెండ్ తాగిన హాస్టల్కి వచ్చేసిన ఇంతకుముందే నార్మల్గానే ఉన్నా ఏం లేదు
మ ఎప్పుడు పోతున్నాం మరేంటి
నేను కూడా వెలుతామకు ఉగాది ఉంది కదా ఎలుతా నేను కూడా ఎయిటీన్ క అనుకుంటున్నా ఎయిటీన్ క్యూ కాది రంజాన్ ఎప్పుడు ట్వంటీ ఫస్ట్ా ట్వంటీయా
ట్వంటి
ట్వంటయా ఉగాదికి నేను కూడా వెళ్తా మేము కూడా ఇంకా ఉగాదికి పచ్చడా భక్షలు ఎంజాయ్ చేస్తాం పోవాలి చిిన్న బుద్ధిగారులే వెళ్తా ఎయిట్ టెన్ కి మార్నింగే మళ్ళీ ఎండ బాగ గుర్తుంది కదా బయట లాగేజ అంది లాగేజ్ వట్కని ఇలాడిగా
నను మొత్తం ఇస్తా బతన గేతే
ఆ మొత్తం తీసుకెళ్తాయి ఇక వెకేట్ చేస్తున్న హాస్టల్ ఉన్నట్ది
అడ్ పం
ఎందుకంటే ఇక నార్మల్గానే ఉండబుద్ధి కావట్లేదు ఇక్కడ ఉండే ఈ జాబ్ ఇట్లా ఏం రాలేదు కదా ఇంకా హాస్టల్ ఫీ మనీ బుక్ అవుతుంది ఎందుకలో అని చెప్పేసి ఇంటిక వెళ్తున్నా మళ్ళీ వస్తా వన్ మంత్ అట్లా వన్ వన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ వస్తా
ముందుక ఎప్పుడు పెడతారా ఎజా మీకు మీకు అప్పు పెడతా అన్నారా ఎగ్జామ్
ఆ మేబి చెప్పలే అప్పటి వరకు వస్తాయి కదా అది వెళ్ళాము
బుక్సూర్ దస్తత మ మరి
అవునా అన్ని తీసుకెళ్తా బుక్స్ ఇక్కడ ఏమి ఉంచది అన్ని తీసుకెళ్తా హాస్టల్ నుంచి మళ్ళీ ఒకళ హాస్టల్ ఉంచిన ఆమె మనీ కట్టండి లగేజ్ ఉంది అది మళ్ళీ అదంత టాస్క్ ఏందికని
ఎంతవ మీ హాస్టల్కిి
మా హాస్టల్ ఫీ సిక్స్ థౌజండ్ మీదెంత
అదే అంతే
ఆహ
ఎన్ మంత్స్ అవుతుంది వాళ వచ్చి
నేనుొచ్చి టూ మంత్స్ అవుతుందింతే
టూ మంత్సే
ఆ టూ మంత్స్ అయితుంది మళ్ళా వెళ్ళసి వాళ్ళు వస్తాయి ఉ
అక్క వాళ్ళు మమ్మీ వాళ్ళు ఏం జేస్తార్రు
ఏముంది మమ్మీ వాళ్ళు ఇంటి దగ్గర పనికి వెళ్తున్నారు అక్కయ్యా కాళీ నే ఇంట్లోనే ఉంది నేన వచ్చి ఇక్కడ ఉన్నాయ ఇగ వెళ్ళాలి ఇంటికి ఆ
మీ అక్క ఏదో చేస్తా అన్నదని ఏమైంది
అది అంటే ఇంటర్వ్యూస్ అయిపోయినాయంట అందులో వేకెన్సీస్ లేవంట కాకపోతే రెజ్యూమ్ ఇచ్చేసి ఎళ్ళండమ్మా ఒకవేళ ఓపెనింగ్స్ ఉంటే కాల్ చేస్తామని అన్నరంటా మ్మ్ అది ఓకే కాలేదు ఇంటికి వెళ్ళిపోయిందంటా కాలిగా ఉంటుంది ప్రజంట్ మరి ఇంకా ఏంటి విశేషాలు కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా టచ్ లో ఉన్నారా
ఆ ఏడా పగ లేరు తక్కువ
అవును ఇదీ మ్మ్ ఫార్మసీ ఓ డి అప్లై చేసుకున్నావా నువ్వు
అవును
అవునా చేషిన వాళ్ళకి ఆల్రెడీ పి సి ఐ సర్టిఫికేట్ కూడా వచ్చిందంట మ్మ్ చేస్తే బాగుండు మనం కూడా
చేద్దామనుకున్న కానీ డబ్బులు లేకుండా చేయలే మల్లా ఏదో మధ్యలో ఏదో ఇష్యూ ఇయ్యుండే నే చేయాల అద్దా కూడా డౌట్ వచ్చి చాలా
చెయ్యాల ఇప్పుడు ఇప్పుడై ఇప్పటికైనా ఇప్పటికే మస్తు లేట్ అయింది కదా చెయ్యాలే
మేము చేస్తా అని చేసే
ఏమో దానివల్లా ఉంటది కావచ్చు యూజ్ ఎందుకు అట్లా అనుకోవలే కాని చెయ్యాలిగ నేను కూడా మనీ లేకుండే
ఏదో ఒక రోజు చేస్తా మళ్ళా దాన్ని చేస్తే ఇది చేయొద్దు అది చేయ్యద్దు అని చెప్పాలట మళ్లా
మ్మ్ అవునవును అది కుడా టాస్క్ ఉందంటా
మరి చేయకుండా
చేస్తా నేను కూడా ఇగ తమ్ముడు ఎక్కడుంటుండు హాస్టలా రూమా
అవును హాస్టల్లోనే ఉంటాండు
అవును
ఆ పోయినట్టున్నాడు ఇంటికి ఇవాళ పోయినట్టున్నాడు ఇంటికి
మ్ రంజాన్ కెళ్ళిండనుకుంటా హాలిడేస్ ఏమో
ఆ వాళ్ళ ముందే ఇచ్చారుగానీ నేనే టూ డేస్ ఉండి మోగించ చెప్తారా అని వెళదామని ఉన్నా
మా్ ఆ లైక్ ఎళు ఎళ్ళి మంచిగా ఎంజాయ్ చేషి మళ్ళీ వచ్చి హాస్టల్కి వచ్చి ఎగ్జామ్ రాస్తే అయిపోతది
అదే వచ్చి ఏడుండాలో అర్ధం కాట్లే
మ్మ్ ఓపెనింగ్స్ కూడా లేవంట ప్రసెంటు టైం పడ్తదంటా అక్టింబర్ లే ఇంకా వేరే ఒమెగా లో పడానికి ప్రజెంట్ చాలా మంది కాలిగనే ఉన్నరు చేషిన వాళ్ళు కూడా అంటున్నరు మరీ ఓపెనింగ్స్ ఎమ్ లేవని చూడాలే
ఆబ్నింగ్స్ లేనప్పుడు ఎగ్జామ్ రాశిన కూడా
మ్మ్ అదే అనిపిస్తుంది ఏ ఇప్పుడు ఎగ్జామ్ రాసినోళ్ళు ఖాళీగానే ఉంటురు ఎగ్జామ్ రాయనోళ్ళు ఖాళీగానే ఉంటున్నారు
ఎగ్జామ్ ఏమో పెట్టారు ఎగ్జామ్ రాసనో ఫైదా ఉండదు
మ్మ్ అదే టాస్కు ఉంది కదా నేమ్ కాదురా మెల్లగా రాయండి రా రాస్తే అప్పడి వరకు ఓపెనింగ్స్ పడతాయి కావచ్చు మెలగ ఇంటర్వ్యూ కి వెళ్తే అయిపోతాది
అదే ట్రై చేస్తాన ఇగ వచ్చినాక రాద్దాం రంజన్ పండుగ అయిపోయినా క అని
మ్మ్
పండగ ఏముది ఎగ్జామ్ ఒక రోజు వచ్చి రాసి పో టటా
ఆ అంతే ఇగ
ఏంటి విశేషలు
చెప్పులి ఏముంది ఖాళీనే బోర్ కొడుతుంది హాస్టలో తినడం లేయడం పడుకోవడం ఇదే అయితుంది ఖాళీ ఉనా వేరే జాబ్ ఉంటేనేమో జాబ్కి వెళ్ళవాలామ్ టి వస్తుందా మీ రూమ్ లో
ఆ వస్తుంది
ఆ ఏ ఏ మూవీస్ వచ్చినాయ్ ఈ రోజు ఈ రోజు స్టార్మా పరివళ చూసినవా మస్తు ఫన్నీ ఫన్నీ ఉంది
ఏమో చూడలే నేను చూద్దాం అనుకున్నా కానీ అంత లేవలే పడుకోవడం నైట్ నిద్ర పట్టలేదు ఏం పట్లే
అవునా నేను చూసా మార్నింగ్ బాగుంది ఫన్నీ ఫన్నీ గా మూవీస్ ఏం వస్తున్నాయి ఈ రోజు టీవీలో
దమాకా అంట ఏమో
ఆహ ఓ
ఫిర్యాదు నిదుర వస్తు పడుకుందాం అనుకున్
ఆ అవునా
బయటికి వెళ్ళాలి ఇప్పుడు మళ్ళా
ఇప్పుడు పడుకుంటే లేయా మల లేవడం ఎట్లా
అందుకే పడుకోలే ఇగ బయటకి పోదామని అడ్ అవుదాం అనుకుంటాన
నా ఓకే ఓకే మరి
ఆ సరే